అ చెప్పండి. బిజీగా ఎంలేనండి. ఆ నార్మల్ లేందండి ఇప్పుడు ఫ్రీగా నే ఉన్నాను చెప్పండి.
ఆ నౌవేడేస్ చాలా మంది ఇప్పుడు చాలా మందికి హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి కదండి హెల్త్ ప్రాబ్లమ్స్ అనేది
డి చాలా మందికి వస్తున్నాయి. అంటే వయసుతోటి సంబంధం లేకుండా చిన్న పిల్లల, పెద్ద వాళ్ళ పక్కన పెడితే ఎవ్వరికి పడితే వాళ్ళకే వస్తున్నాయం
అవునండి ఇప్పుడు దగ్గు, జలుబు వచ్చినా కూడా నెలలు నెలలు అలా గడిచే కొద్ది తగ్గిపోతలే కదా మేడం. మనం బాడీ లో కూడా ఇమ్యూనిటీ పవర్ ఉంటలే దు మేడం.
అవునండి ఇంగా ఇప్పుడున్న ఫుడ్డుకి ఇగ ఏముంటదండి. ఆ ఫుడ్డు మొత్తము కల్తీ కల్తినే ఉంటుంది కదా.
ఆ అవును మే
ంది
మనం కూడా కొంచెం జలుబు అ ఇట్లా అయినప్పుడు ఆ కొచ్చి జర గోర వెచ్చని వాటర్ తీసుకొని అందులో ఉప్పు సాల్ట్ కలుపుకొని తాగుతే మనకు కూడా కొంచెం గొంతు అనేది రిలీఫ్గా ఉంటది మేడం. మీరు ఇలా ట్రై చేయండి మేడం. ఎంమంటే రోగ నిరోధక శక్తి పెరుగుతది కదా మేడం. మరి మీ పిల్లలకు జలుబు గిట్లా అయితే మీరు ఏం చేస్తరు మేడం.
మా ఇంట్లోనా? ఏమన్నా హోమ్ రెడీమేడ్ చేస్తుండే తర్వాత అనీ మెడిసిన్కి ప్రిఫరెన్స్ ఇస్తాను సెకండ్ ఆప్షన్లోనే చూస్తాన్నా ఇది. ఫస్ట్ ఆప్షన్కి ఏమి ఇవ్వనండి మెడిసిను. ఆల్మోస్ట్ ఇంకేమన్నా ట్రై చేస్తారన్నటు జా అది ఉంటది కదా జెండుమావ్స్ అవి ఇవి కి చెస్ట్ దగ్గర పెయిన్ వస్తే ఇలా రాస్తే కొంచెం తగ్గుతుంది.
అవును మేడం జెండు బామ్ ఇట్లా అవి పెడితే తగ్గిపోతది మేడం.
ఆవును
నా జెండుబామ్ కూడా హాట్ వాటర్ల ఎసుకొని మన ఆవిరు పట్ త అనుకో మేడం ముక్ ముక్కు దిబ్బడ లాంటివి తగ్గిపోతయి.
సరే అండి ఇప్పుడు మీరు చెప్పినారుగా మీరు చెప్పినవి
జరం బాగా వచ్చినప్పుడు కూడా అప్పట్లో మన విలేజ్లలో వాడేది కదా మేడం నిమ్మాకు, వావిలాకు, పీపాకు, జామాకు హీట్ చేసి బాగా మరిగించి మరిగించపోతే మనకి ఎలాంటి ఫీవర్ లాంటివి ఉన్నా కూడా తగ్గిపోతాయండి గుర్తున్నదా మేడం మీకు హలో మేడం హలో హలో
హలో
హలో మేడం హలో హలో హలో హలో హలో హలో మేడం హలో మేడం హలో మరది ట్రాై చేం మేడం ఇవన్నీ ఇమ్యూనిటీ పవర్ పెరగడానికి మేడం మన అమ్మమ్మ తాతల కాంచని హాట్ వాటర్లో మీడ్ చేసా నిమ్మకు జామాక వేసి మరిగి ఇస్తాం కదా తలస్నాన చేపిస్తే పిల్లలకి ఒంటికి వేపా గట్లు రుద్దుకుంటే దురదాన్నది తగ్గిపోతాం పాకు పాస్పుక్ ఇట్లా
ఓకే ఓకే
సై చేయండి మేడం మీరు ఇంకా మీకు తెలిసిన మీకు తెలిసిన చెట్ వాళ్ళు చెప్పండి
ఏంటివండి
మీటి కాల్ ఇష్యూస్ గురించి
ఇంకా అంటే ఇక నార్మల్ గా కోల్డ్గాది మ చెప్పారు కదా ఆల్మోస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ అలాగ చేస్తాను నెక్స్ట్ వచ్చే పంటి నొప్పు అంటి ఏ వస్తే ఇ ఉ తొమ్మిది వేల బంగా వచ్చేసి ఏమంటారు బాగా దంచేసి అది ఎక్కడైతే పెయిన్ వస్తుందో అది తీసి ఇది అక్కడ పెట్టేసిన అనుకో తగ్గుతుంది లేదు అనుకుంటే లవంగాకైనా తగ్గుతుంది ఏమంటారు ఇలాచ కైనా తగ్గుతుంది రెండు ఇట్ల ఏది పెట్టేనా తక్ పోతుంది నొప్పి దగ్గర
ఇలాచి కూడా తగ్గుతాది మేడం నాకు లవంగ ఉగ తెలిస ఇలాచి కూడా పెట్టింది తగ్గుతాది మేడం
ఆ తప్పతలి
ఇంతవరకు నే ఇలా చెప్పుడ పెట్టలేలా వంగం పెట్టాను గాని ఇలా చెప్పుడు పెట్టలేదు
హా
దచే
ఆ తగుతది యా ఇంకా ఇగ ఇంకెమైనా పగుళ్లు వస్తాయి కదా పాదాలకి కింద ఫుట్ దగ్గర పాదాలకి సో ఆ అట్లా వచ్చినప్పుడు ఏం చేయాలంటే హాట్ వాటర్ తీసుకొని, అందులో సాల్ట్ లెమన్ పిండేసి, కొంచెం పసుపేసి కసేపలా నానబెట్టిన, మానుకోండి బ్యాక్టీరియా క్లీమ్స్ ఉంటే పోతాయి, తర్వాత చిన్న ఫ్రెష్ తీసుకొని సోప్ లాంటివి పెట్టేసి, కొంచెం కడిగినట్ చేయాలి
అవునా మేడం అట్లయితే పగులు పోతాయా మీరు చెప్పింది నేను ఈసారి తప్పకుండా ట్రై చేస్తాను మేడం
తప్పకుండా తగ్గుతాయండి హ్మ్మ్
మనకు దగ్గు వామ్ వాటర్ అంటారు కదా మేడమ్ బాగా కాఫ్ ఉన్నప్పుడు కొన్నిసార్లు మనము సిరప్లు వాడినా తగ్గదు కదా మేడమ్
చె
అప్పుడు వామును హాట్ వాటర్లు బాగా మరిగించి ఫిల్టర్ చేసి మనం వడపోసి తీసుకున్నాం అనుకో తగ్గిపోతుంది మేడం అంటే కాఫ్ అనేది కొంచెం కొంచెం ఒకేసారి తగ్గదు కనుక కొంచెం కొంచం అనేడి రలీఫ్ గా ఉంటాయి మేడమ్ మనకి ఎ
ఓకే నేను తప్పకుండా ట్రై చేస్తానండి
వాము మనము బుక్కిన అంటే అన్నా
నోట్లు నానబెట్టుకున్న వేరే
ఆ వాటర్కి మనకి కాఫ్ అనేది తగ్గి దగ్గ అనేది తగ్గిపోతుంది మేడం ఆ జీర్ణశక్తి ఉన్నా కూడా జీర్ణం అవుతుంది మేడం మనకి
ఆ ఇంకా వచ్చేసి
మోషన్స్ అయితేయి కదా మేడం మోషన్స్ అయినప్పుడు మనం పెరుగు తింటాం కదా మేడం మీక్ తెలుసా
ఆ పెరుగు తింటమండి లేకపోతే వాటర్ వాటర్ తాగుతామని తెలుసు ఇది పల్లి కోసం వచ్చిండి పల్లి కో హలో ఆ తగ్గుతుందండి లెమన్ వాటర్ తాగిన కూడా
ఆ అవును మేడం మోషన్స్ అయినప్పుడు మనము మెంత్ కూడా నానబెట్టు ఇకా నన్ ఇమోషన్స్ తనది
ఆ అదే అదే ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ఎలర్జీ వస్తుంది కదా కామన్ గా ఆ ఎలర్జీ అనేది తగ్గాలంటే కూడా ఇప్పుడు నార్మల్ గా మెడిసిన్ అవి ఇవి కాకుండా ఒక ఇది రిన్ సోప్ ఉంటంది చూసినావా రిన్ సోప్ తోటి ఈ చేతులను వాష్ చేసుకుంటే రిన్ సోప్ తోటి ఎలర్జీ అనేది రాదు
ఎక్కడపోయినా కంతా తెలీదు ఈసారి ట్రై చేస్తాం మా పిల్లల మీద
ట్రై చేయండి తగ్గుతది నువె కా వచ్చేసి మోషన్స్ నో పార్కింగ్ కదా
అవును మేడం మోషన్స్ కి మెంతులు తి తినకపోయినము మూడమనేషి షుగర్ వాటర్ తాగొచ్చు గులాబ్ జామ్ కూడ తినచ్చు మేడం మోషన్స్ తగ్గడానికి
ఊమ్
మనకి ఒక్కొక్కసారికి ఇమీడ్ అంటే పడుకునేటప్ ఇప్పుడు నిద్ర రాదు కదా మేడం అప్పుడప్పుడు అప్పుడప్పుడు అప్పుడు ఏం చేయ్యాలం కోరు వెచ్చని వచ్చిన పాలల లైట్గా పసుపు కలుకొని పడుకున ముందు మనం పాలు తాగితే ప్రశాంతమైన నిద్రోస్తది మేడం
ఆ ఇంకొకటి ఏంటంటే బా పసుపు ముక్కలు కూడా మార్నింగ్ చేసుకుంటే హెల్త్ ఇష్యూస్ ఏం రావు
ఆ అవును మేడం మీస్ దాని మేమ్ ట్రై చేస్తాం మేడం తప్ పకుండా
అ
మార్నింగ్ మనకి అప్పుడప్పుడు అజీర్ణ ఆఫీస్కి వెళ్ళ వాళ్ళకి అజీన శక్తి ఫామ్ ఐతది కద మేడం టైమ్కి వెళ్ళక టైం వాష్రమ్ వాడాక అప్పుడు ఏం చేయాలంటే మనం లే ఇంకా గోరు వెచ్చని వాటర్ తాగిన మనుకో మోషన్ అనేది ఫ్రీ అవుతది మేడమ్ అజీర్ణ శక్తి అనేది ఉండదు గ్యాస్ ఫామ్ అయితే ఉండదు మేడం
ఇది నాకు తెలియదు ఇక నేను ట్రై చేశాను ఇదైతే
ఆ అలాగే మనం లడ్డుకున్న వాళ్ళము సన్నగా కావడానికి ట్రై చేస్తారు గదా మేడం ఎన్నో ఎక్సర్సైజ్లు చేస్తాం గద మేడం అలా లేకుంట మార్నింగ్ టైము హాట్ వాటర్లో లెమన్ తేనెగలుపుకొని తాగిన అనుకో సన్నగా అయిపోతాం మేడం మనము
అవునా ట్రై చేస్తాను మేడం నేను కూడా
ఇలాంటి చిక్కాలు ఇంకా మీకెమన తెలుసాం మేడం
ఇంకా అంటే ఇగ కొన్ని కొన్ని తెలుసు ఆ ఇదేమంటారు చెవు నొప్పి వస్తది గదా అప్పుడ నా అందులో కొంచం చులో మందు ఉంటది కదా ఆ మందు ఒసిన వనుకో తగ్గిపోతుంది అన్నట్టు
పోయచ్చ మేడం అట్లా
ఆ మంది ఒకటి రెండు డ్రాప్స్ రిలీఫె ఇగ అక్కటి వరకు రిలీఫె ఇగ పర్మినెంట్ టి గాదు ఒకవేళ ఎనీ టైమ్ అంటే నైట్ టైమ్ అట్లా వచ్చిందను కొంచెం డాక్టర్ అవైలబుల్ గా ఉన్నాడు కదా సో ఆ టైంకి ర రెండు డ్రాప్స్ చేసామనుకో అది ఎమ్మటే తగ్గిపోతుంది చెవి నొప్పి అనేది
మూవీస్ అన్ని ట్రై చేస్తాం మేడం నాకు చెవి నొప్పి ఉన్నది దానివల్ల ఒక్కొక్కసారి డ్రాప్స్ లేకపోతే ఇబ్బంది అవుతుంది మేడం నాకు
అ
మనకి పంటి మీదట్లా మరకలు పోగల మేడం అప్పుడు ఏం చేయాలంటే బ్రెష్ పెట్టే రాకి బ్రెష్ పెట్టే తోమని కూడా మనకి మరకలు పోవు కదా అప్పుడు లైట్గా ఇటుక ఇప్పడుకట్టి ఆ ప్లేసులు ఎక్తే ఇట్లా రుద్దుతే పోతాయి మేడం ఆ ఎందుకంటే పిల్లలు సరిగ్గా తోమరు కదా మేడం అదే అక్కనే
అవును మార్నింగ్ స్కూల్ స్కూల్ కెళ్ళే హడావిలా ఫాస్ట్ ఫాస్ట్ గా తోమేసి అలా వెళ్ళిపోతారు ఇక
అవును మేడం అందుకనే అది
చేస్తానండి మీరు చెప్పిన విషయాలు నాకు చాలా బాగా నచ్చాయండి
ఓకే మేడం మీరు చెప్ అప్పున కూడా మీ నుండి
అ నేనైతే తప్పకుండా ట్రై చేస్తాన అండి ఇవన్నీ చెప్పినందుకు చాలా థ్యాంక్స్ అండి
థ్యాంక్స్ మ్యాడం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్
ఇ